అ
ఎం జేత్తన్నవే
జుట్టు యేసుకున్ననే ఇప్పుడే జుట్టి ఇప్పాలంటే భయం స్టార్ట్ అయితుంది నాకు
ఉమ్ హు
చి ఏం పో సత్తే సత్త ఏమయితది ఇగ గుండు మీద ఉంటే ఎవడు జేసుకోకున్న ఏం గాదు
ఏ హే
ఉమ్ ఏం జేత్తన్నవే ఏం కవర్ అయితదే ఇన్ రోజులు ఇప్పుడు రెండు యేండ్లు కవర్ అయితది అనుకోబట్టి
ఇప్పుడు నువ్వు అది బెడుతున్నావు గాబట్టి ఊడ్తది అట్లా అంతే
అసలు జుట్టు ఏందే గిట్లా ఇట్లా ఉత్తగా దీషినా అట్లనే అయితాంది దెలుసానే
ఉమ్ అంతే ఇగ అది మనం తినేదాన్ని బట్టి గూడా ఉంటది తినాలే మంచిగా
ఆ అబ్బా హ మేడం తినేదాని గురించి జెప్ తందా
అనుకున్నా
ఆ
అనుకున్నా అంటవని
అర్థంగాలే
అంటవని అనుకున్నా అంటన
ఆ మేడంగారు జెప్పొద్దు నాకు తినే ముచ్చట
ఆ ఆ
ఆ
అవునా
అవును అవును
ఉమ్
మా ఫ్రెండ్ ఫోన్ జేసిందా మా డిగ్రీ ఫ్రెండ్ చీ ఇంటర్ ఫ్రెండ్
ఆ నిన్న జేసింది
ఏమంటాంది
మెదికాల్ నొప్పి అన్నది అప్పుడు మొన్న తగ్గిందా అంటే ఆ తగ్గింది అని అన్నది
అదే ఆమె బర్త్డే అంటా ఆమె గూడా
అవునంట అనుకున్నా ఇగా నేను గూడా
అదే అదే
ఉమ్
ఇంకా
ఎంజాయ్ జేసిర్రు గదా మంచిగా అని అంటాంది
ఆ చేసినామని చెప్పకపోయినవ్
చేసినమ్ మంచిగా కక్కుకునేది అన్ని ఎక్కింది అన్ని ఉరికిపోయి ఎక్కింది అని గూడా అన్నా
ఆ
చెప్పింది. చెప్పింది. అది, చెప్పింది, అనిఅంటాంది.
ఆ,
యా, తమ్మునిగురించి, హాస్టల్, గురించి అవేమాట్లాడినా, ఇగ
మా పాపం వానికి తొమ్మిది వందలు ఎనభై మార్కులు వచ్చినాయి, అట సీటే రాలేదు. అట ఎంసెట్ లా
వామ్మ,
తొంబై ఐదు వెయ్యిలేటనే, సంవత్సరానికి,
అట్ల, ఎందుకు, అయిపోతదో, ఏందో అట్ల
స్తాం గోరం, ఎంతేనా,
హ్మ్మ్
పిల్లల, వాయిస్, వినోత్తందా, అ బీటెక్, చేసిన బీటెక్, హైదరాబాద్, ఆట, అయ్యో, పెద్దపట్నం, అట, ఆ ఇంకా, హలో,
చెప్పాలి,
ఇనవాడు, ఇనవాడుతంద, నా, వయిసు
ఆ, ఇనవడుతంది
ఏముంది. ఎళ్లిపాయ, పొట్టుతిస్తున్న, మా, పిన్నికి చాతన, అవుతలేదు. అసలే, కుట్టకుంటనెమో, వెళ్తలేదు, మా, బాబాయ్, జీతంమేమో, పన్నెండు వేలు
ఏ చేస్తాడే
బట్టలు, ఇట్లా, సేల్స్, చేస్తారన్నట్టు.
ఆఓహో
బాబాయ్ జితమ్మేమో, పన్నెండు వేలు ఇంట్లో, రూమురెంట్ ఏమో మూడు వేల అయిందవందలు, మాకు, హాస్పిటల్, నెలకి నాలుగు వేల, అయితునేమాట
అవును,
ఇగా, కుట్టక, తప్పతలేదు, పాపం. కుడతా అందు లేసుకుంటా, పడుకుంటా,
ఇట్ల, నే, అట్ల, ఈయ
ఈ, నిన్న, బ్లౌజ్, నేసుకున్నా, నేను,
వచ్చిందా
అంటే, అన్న, మెజర్మెంట్స్, పెట్టి, కుట్టలేదు. కాని, జస్ట్ సాదా, గట్లా, కుట్ట టి వచ్చింది. వచ్చింది. ఇక, మెషర్మెంట్స్, పెట్టి, కుడితే తెలుస్తుంది. ఇక ఏడ ఎం పోతాద అని, అంటే, ఎక్కడ, ఏ, పార్ట్, ఏయాలి అని ఏయాల, అని, అర్థమైంది.
నాకు, గదే, అర్థం కాలే,
అర్ధమయింది. అయితే, ఏమంటుంది. నీ, మందం, నువ్వు, కుట్టుకున్న, చాలు, బయటకి ఒక, బ్లౌజు, ప్రిన్సేకట్, నా మూడువందల యాభై ఆట, మూడొందలయాబై, ముందుండాలుట ఒకబ్లౌజ్, అట్ల, అయితే, చీరపలు, చీరగుట్టుడు, వాటికి, ఎంత, అయితయి,
ఆ
నువ్వు, నేర్చుకును్వు నిదినువ్వు కుట్టుకున్న చాలాని నేర్పిించిది, నిన్న,
హ
పోయి, ఎవరు నేర్చుకోవాలి, ఎట్లయినా, ఆ బాబాయ్ సౌండ్ తక్కువ పెట్టవా అ ఇంకా
పోలేదనే ఇవాళ
పోయి వచ్చింది తియనికి వచ్చింది
ఉహు
కానీ మస్తు మంచి చూసుకుంటాడు తెలుసానే
ఊ
ఆయన అబ్బో చాలా మంచి చూసుకుంటాడు నేను లేకుంన్నటు చూసుకుంటడు ఆ బాబాయ్ ఇక్క మంచాల పడ్డాడు కదా
ఎందుకు
తాడు చెట్టు మించు వడ్డది తాడు చెట్టుమించు వడి ఆ నడుము విరిగిపోయింది
అయ్యో
ఎప్పుడ ఒక మా మన టెన్త్ లా
అవునా
ఆ అప్పటి నుంచి ఎప్పుడు అంటే వీళ్ళకు చెప్పినా కానీ ని నీతోని ఎప్పుడు చెప్పే సందర్భం రాలేదు చెప్పులేదిగా
అవ్ను
అన్నీ ఆమె చూస్కుంటుంది ఆమె ఆ పిన్ని ప్రతి ఒక్కడిగా ఉహ్ అప్పుడ్నుంచి ఇప్పుడ వరకి
గ్రేట్ ఏ
గ్రేటా గ్రేటా అమ్మో మన మనతోనైతే కాపో
కాదు ఉ
ఆమె పెళ్ళి ఏస్కో ముందుకు ఒక టీచింగ్ చెప్పిందంతే ఆమే ఇంట్ల ఇంట్ల పని రాదు వంట పని రాదు ఏది రాదు పెళ్ళి ఏస్కున్నాక ఆయన తాడ్చెట్టు మించి వాడ్డాడిగ ఎప్పుడైతే తాడ్చెటు మించి వాడ్డాడో ఎట్లా బత్కలో ఏం బత్కాలో ఆదర లేదు ఇగ
డైరెక్ట్గా అయినా నేర్చుకున్నదంటే
టీచింగోడు అంటే ఇగ కష్టంగా ఎందుకంటే ఆయనకి అన్నం పెట్టుడు ఆయన్ని చూస్ కోవలిమే ఇగ ఏం జేస్ అంటే మిషన్ నేర్సుకుంది
కుడ్తావ ఇప్పుడు
ఆ వన్ మంత్ల నేస్కొని కుట్టుడు స్టార్ట్ చేసింది గాజుము నెక్స్టు జీరాక్స్ మిషన్ వేట్టి సెంటర్ పెట్టింది
అవున
ఉహ్ పాల పాకిట్లమ్ముతది
ఇప్పుడా
ఆ
ఉహు
ఆ
వర్షం పడుతాందా వర్షం
లేదు వర్షం లేదు ఇవా మళ్ళా ఆళ్ళ బిడ్డ ఫీజు ఖర్చులు అయి ఇయి ఉన్నాయి కదా
ఊ
అవి చూస్కుంటది కానీ ఎంతైనా రానీకి పోనికి ఇబ్బందేగా అందట్లో కలవలేదు
ఆ అవును
అందుకే మొన్న బర్త్డే అప్పుడు పెట్నాగా స్టేటెస్ హ్యాపీ హ్యాపీ బర్త్డే గ్రేటెస్ట్ ఉమెన్ అని పెట్ ట్లేదా మా మామే ఆ మస్తు భూదేవికున్న ఓర్పుంటదా కా విషయం లా ఆ నన్నైతే బా చూస్కునేదామె గానీ ఇప్పుడు దూరమైపోయినాం మే ఇగ అ టు ఆ ఫోన్ వాళ్ళ హస్బెండు కొంచెం అంత మంచాల వండుకొని ఉన్నోడు కొంచెం ఓవర్ జేత్తారన్నట్టు ఇగ నాకు నచ్చేవరకు నేను పోను
మాట్లాడతాదా నీతోని
ఊ మాట్లాడతాది ఎంత ఫోన్లో మాట్లాడినా నా ఎత్ కలిసినట్టుంటదా ఇగ ఒస్ ఆ ఒత్తే సంక్రాంతి కొత్తరు ఎక్కుస్ ఎక్కువ రోజు స్టే చేయడానికి అమ్మమ్మోళ్ల ఇంటికి సంక్రాంతికి వొత్తరు మళ్ళ తరువాత బతుకమ్మ
మీ మామయ్య కూడా వత్తడా
ఒత్తడు ఆయనకు ఓ సపరేట్ రూమ్ ఆ రూమ్ లోకి అయితే ఎవరము పోము అ
ఉ ఆమ్
కాపోతే ఇంక చేసే బిహేవియర్ నచ్చదు ఇది కొనుక్కో అది కొను కొ అని డబ్బులు ఇత్తడు మల్ల నాకే నన్ను బాగా చూసుకుంటరు కానీ నాకు చా బిహేవియర్
ఇంతే ఇంగ ఒక్కసారి పోయిందంటే మళ్ళ ఇగ అసలికి కుదరదిగ
ఓ అది అవును కానీ కొన్ని కొన్ని విషయాల్ల ఎందుకో ఇంతగానం తగ్గి ఉంటాన్న అర్థమయితలేదు నాకు కొన్ని విషయాల ఆమే పండగల ఉండే ంటే మా
అంతే ఇగ అట్లనే ఉంటం.
అయిపోయింది అయి అయిపోయింది గానీ అది కూడా అయిపోయింది. ఒక్కసారి చూత్తం రెండు సార్లు చూత్తాం ఊకే ఏంది. అస్సలు
ఇప్పుడు చెయట్లేదా మెసేజ్ మరి ఆ బ్రో
ఉహ్
సినీయర్ అక్కవాళ్ళా.
లేదు లేదు. ఫ్రెష్గుంటయి నిమ్మకాయలకి
ఎట్లున్నడట మరి ఇతను.
తెలీదు, మరిచిపోయా.
గుర్తులేదు, మర్చిపోయా.
పోయా
ఏ అయినా ఇప్పుడు నువ్వు ఇంటికాడ ఉండుడేగా అద్దు ఇగ.
హ్ ఇంకా
చెప్పాలే, చెప్పాలే, సరేనే.
ఆ సరే సరే.